ఐరా
ఆయక్క బావున్నరా
ఆ బాగున్నాంరా
ఏం చేస్తాన్నారక్క
ఏం లేదురా కొంచెం నీతో కొంచెం పని పడ్డది అందుకే కాల్ చేసా
అదే చాలా రోజులు అయింది ఫోన్ చేయక
అ ఆ అది కొంచెం సెలెన్ పెట్టాలరా మా అంకుల్ కి
అవునా
ఆ ఎవరు లేరు కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఇక్కడ
అదే అదే ఆ ఇంట్లోనే ఉన్న అక్క
ఆహా ఈ ఎండ కి ఈ ఎండకి బాగా నీర్సమ్ పోతున్నారు అయితే కొంచెం ఫుడ్ కూడా తీసుకోవట్లేదు మంచిగా వన్ వీక్ నుంచి
ఆహా
ఇక కొంచెం సెలన్ పెట్టిద్దామ్ అని చెప్పేసి ఫ్రూట్స్, జ్యూస్ ఇవే ఇస్తున్నా కానీ మనిషి అంత యాక్టివ్నెస్ రావట్లేదు బాగా నీరసంగా ఉంటుంన
ఎండలు బాగున్నాయి కదక్క మనం ఎం పెడితే ఏంటి
ఆ అందుకని చెప్పేసి దాదాపుగా కొంచెం ఇవే ఇస్తున్నారా బాదం జ్యూస్ అని బాదం పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేసాకేమో బాదం పప్పు జీడిపప్పు నానబెట్టేసి ఇవన్నీ పిస్తా ఇవన్నీ కలిపు. వేసి మిక్సీ బట్టి కొంచెం మిల్క్ పోసేసి. అవిస్తున్నాము ఇక ఆఫ్టర్నూను అయ్యో మార్నింగ్ జ్యూస్ తాగాక, లెవెన్ ఆ టైమ్ కి కొంచెం ఏదో ఒకటి కర్బూజను ఏదో ఒకటి వాటర్ ఫ్రూట్ ఇస్తున్నమనమాట తినట్లేదు అసలుకు టిఫిన్ కొంచెం పెట్టాను అనుకో ఒకటే ఇడ్లీ తింటుండు. అందుకే నీకేం చేసామంటే సరే ఇవే బెస్ట్ అని చెప్పేసి కొంచెం ఇప్పుడు వాటర్ ఎక్కువన్న ఫుడ్ అయితే బెస్ట్ కదా అని చెప్పేసి అంతేనా ఇక సరే ఇక తను ఏదైతే. క తింటాడు అదే బెస్ట్ అని ఇస్తున్నాను ఇం కాసి ఈవినింగ్ ఆ టైంకి ఏమో ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం ఒక కప్ రైస్ తింటున్నారు. ఒకటే కప్పు అది కూడా జావలాగా కొంచెం చారు ఇట్లాంటి చేస్తూనే తింటున్నారు. ఈవినింగ్ వచ్చేసి ఏదో ఒక జూస్ క్యారెట్ జ్యూస్ అని క్యారెట్ జ్యూస్ తీసుకొస్తా. అప్పుడప్పుడు ఏమో చేసిస్తా ఇప్పుడు ఏ బి సి.
బీట్రూట్, క్యారెట్ జ్యూస్. సే ఎక్కువ ఇవ్వండక్క అదే అదే కొంచం.
అంటే బీట్రూట్ యాపిల్ కలిపి చేస్తారా నేను కొంచెం హనీ వేసేసి. అదన్న లేకపోతే తనకి బనానా జ్యూస్ బాగా ఇష్టం. చెం. బనానా జ్యూస్
హా హా
ఏ బనాన్న కూడా హెల్త్ కి మంచిది కదా అని చెప్పేసి ఇక ఎక్కువ అవి దా. అన్నారూ అసల్ కే ఎక్కర పిల్లలు కూడా. అసలు తినట్లేదు. వాళ్ళంటే ఒక కొట్టే తినిపిస్తున్నా ఎట్లో గట్ట ఆ ఒకసారి వస్తే అసలు మ మని పె చల్లంది త. నాదే పిల్లలు కూడా అస్సలు వినట్లేదు రా మాట్ ట్ట అసలు కొంచెం వాటర్ తాగమంటే ఈ ఇంట్లో కూలింగ్స్ కూడా తీసుకొచ్చాం డి మట్కెళ్ళి. ఇంకా ఎవరో ఒకలు చుట్టాలు ఇంటికి వస్ స్తూనే ఉన్నారు ఇగ అందుకని చెప్పేసి సర్ అరే ఇగా మనకి ఇయ్యా
మీ వాయిస్ బాగా చిన్నగా వినబడుతుంది అక్క
అది కొంచెం అదే ప్రాబ్లం అట్లే ఉంది అది వినిపియ్యట్లేదా వాయిస్
చిన్నగా వినపడుతుంది ఎక్కడో వినిపిస్తుంది
అదే అదే అది ఎందుకో మరి ఇది ఇప్పుడు ఇట్లా ఫోన్ చేసినప్పుడు అలా వస్తుంది నార్మల్ టైమ్ లో చూపించాను ఫోను ఇట్లా నార్మల్ టైమ్ లో అయితే మంచిగ వస్తుంది యూ యూట్యూబ్ కానీ నార్మల్ కాల్స్ కానీ
అదే నా కూడా అట్లాగే వస్తుంది
ఆ అయితే చాలామంది చెప్పారు ఇట్లా వాయిస్ చిన్నగా వస్తుందని చూపించాను ఫోన్ కూడా అదే మీ పిల్లలకి ఏం పెడతవరా మార్నింగ్
నింగ ఎట్లానే వాళ్ళు కూడా అంతే అక్క జావద అవుతారు ముందే
ఆహా ఓకే ఏ జాబు పెడతారు అంటే డాక్టర్ డాక్టర్స్ అడిగి చే తెసుకుంటే కొంచెం మనకు కూడా కొంచెం హెల్దీ హ్యాబిట్స్ నేర్చుకోవచ్చు కదా అంతే ఇక పిల్లలు అంటే ఇక అందరుూ ఒకలాగే ఉంటు ల్ నైన్ సిటీగాని
అవును వాళ్ళు జొన్న జావే తాగుతారు ఎక్కువ
ఆ అదే ఎండాకాలానికి కూడా అది కూడా మంచిదిట గా
బోన్ వై పెంచుతది కద అక్క
ఆ రాగులు రాగులు ఇవి ఇవే అవి వేడి అంటారా
అవి కూడా వేస్తారులే గాని జొన్న కొంచెం రైస్ తిన్నట్టు రైస్ తిన్నట్ లెక్క జావ తాగి అవన్ని కలిపితే జావ లాగే ఉంటది గాని వుట్టి జొన్న జొన్న జావ అయితే రైస్ తిన్నట్టుగా అంత దిండి ఉంటద అనమాట
అదే అదే కొంతమంత్రి డై ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళంతా కూడా మార్నింగ్ ఒక క్లాసు జొన్న జావా తాగి ఉంటారట మళ్ళ ఆఫ్టర్నూన్ వర్ కాదంటారు కానీ ఒకసారి నే ట్రై చేసా సరే డైట్ చేద్దాం గాని తీరా చూస్తే మనకి అలవాట్లేదు కదా మార్నింగ్ జావ తాగాల్సి వస్తుంది మళ్ళీ టిఫిన్ చేయాల్సి వస్తుంది అందుకే కా ఆఫ్టర్నూన్ లంచ్ అట్లా అంటే ఆకూర్లు వరకే పెడతారా లేకపోతే నాన్ వెజ్ ఏమైనా పెడుతున్నావా నాన్ వెజ్ తింటారా పిల్లలు
ఆ తింటరు అక్క
ఆహా
నాన్ వెజ్ ఈ మధ్యలోైనే కొంచెం అలవాటు చేశా
ఆహా వె జ్ అంట అసలు ఆపడమే బెస్ట్ చన్ చెప్తున్నారు ఎక్కడ చూసినా ఓన్లి పప్పులు ఎక్కువ ఆకూరలు పెట్టాలట పిల్లలకి ఎక్కువ ఆకు కూరలు పెడితే దాంట్లో మంచి ఫైబరు ఇప్పు ఇప్పుడు కొంచెం చాలా మంది పిల్లలు తినక ఎక్కువగా వీళ్ళకి ఎక్కడ చూసినా బ్లడ్ తక్కువ ఉంది బ్లడ్ తక్కువ ఉంది అంటున్నారు కదా డాక్ట
అవును అవును
అందుకని ఆకూర్లు ఎక్కువ పెట్టండి అంటున్నారు ఉండాల్సినంత బ్లడ్ అస్ ఉండట్లే పిల్లలకి ఇప్పుడు ఎక్కువగా నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎక్కువ బీట్రూట్ జ్యూస్ ఇస్తా వీళ్ళు ఫోన్ ఎక్కువ చూసి చూసి ప్పుడు కళ్ళు కొంచెం వాళ్ళకి అంత మనకు కనిపించినంత కూడా వాళ్ళ కనపట్లేము మా పిల్లలకి
అవును
అందుకని చెప్పేసి ఇక వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇది కరిపేపాకు ఐడియా ఉంది కదా
మనం ఎంత మంచి డైట్ ఇచ్చినా వాళ్ళు టైం టు టైం తినకపోతే ఇంక అంతే రైస్గ అదక్క రైస్ కొంచెం బరాన్ని ఇస్తాయి ఇవన్ని తిన్నాగానే రైస్ తినాల్సిందే వాళ్ళేం రైస్ తినరు కదా ఎక్కువ
అసలు దిన లేదురా అసలు ఈ మధ్యలో ఫాస్ట్ ఫుడ్స్ ఒకటి బాగా అలవాటు అయిపోయింది పిల్లలకి అసలు బయట నుంచి తెచ్చిన ఏ ఫుడ్ అయినా మంచిగా తింటున్నారు చెప్ చెప్పారంటే ఇప్పుడు ఇది కావాలది బిర్యానీ లేదు ఒక గప్ చూపు గప్చూపు ఎంత కారం ఉండడి తింటారు ఎంత వేడి తిరు మా బాబాయితే గప్పు చూపులలో ఉట్ ఉల్లిగడ్లు వకని తింటారు అదే అన్నంలో గ ఇట్లా వచ్చినాయి అనుకో తీసి పక్కా పెట్టడమే అన్నంలో వచ్చినా పక్కా పెడతారు జస్ట్ మనం తళింప వేస్తాం కదా
అవు అన్నలో మళ్ళీ కూర కూర క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అక్క కూర చేసుకుంటాం కదా ఏదో ఒకటి అది అది ఎక్కువ ఉండాలి రైస్ రైస్ లో అది ముంచు
అవున అవును నిం
రైస్ తక్కువ ఉండాలి కర్రీ ఎక్కువ ఉండాలి అట్లా చూసి తినిపిస్తేనే అది బలం
ఇప్పుడు అసలు చె చెప్పాలంటే మనకి వన్ ఇస్ టు టూ రేషియోలో ఉండాలిట కర్రీ ఎక్కువ ఉండాలి మనం తినే ఫుడ్లో అప్పుడే కొంచెం బాడీ బలం వస్తుంది ఈ రైస్ లో ఎక్కువ ఫ్యాట్స్ ఏ గట్ట లేగనే అసలు ఎక్కువ మ తీసుకోవాల్సింది కర్రీ ఆట
కారాలు ఏం తగలినివ్వట్లే ఈ మధ్యలో
ఎక్కడ్రా పిల్లలు ఎక్కడ చూసినా వాళ్ళు చెప్తే వినరు వాళ్ళు చెప్పినా ఇక ఎట్లాగట్లే ఏదో ఒకటి కొంచెం తింటే చాలులేద అని చెప్పేసి ఇంకేం హలో పిల్లలకి పాలు పాలల్లో ఏం కల్పిస్తారా అంటే ఐ మీన్ పెేడి
ప్రస్తుతానికైతే పాలు తాగడం లేదక్క మజ్జిగ చేసిస్తున్నా
మజ్జిగ చేస్తును ఈ ఎండాకాల మజ్జిగ బెస్ట్లే
హ్మ్ అదే చాలా బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు పాలు ఇప్పుడు చే పెద్ద పాప చిన్నప్పటి నుంచి పాలు తాగుతుందాక్ క
ఆ
ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ వరకె పాల్ నా పాల్లాగింది బ్రెస్ట్ ఫీడింగ్
ఓకే
తర్వాత ఇక ప్యాగ అది కేంద్రం నుంచి వస్తాయి కదా మనకు ఆ పాలే పెట్ట అసలు పూ ఆమెకి అసలు కాల్ష్యయం తక్కువ చాలా తక్కువ ఉంది అక్క అట్లా చూస్తే అసలు ఆ పాలల్లో కా ఉన్నట్టే నా కాలుష్యం ఎక్కువ వచ్చింది అది తని అంటారు
అసలు ఇప్పుడు ఒక తప్పు స్ాలుం నుంచి స్వస్ంగా ఇప్పుడు ఎక్కడ అంటన్నార అసలు అంత ఎక్కడ చూసినా కలితే అసలు పలన్నీ పౌడర్ ఎక్కువ కలుపుతున్నారు
అసలు అదే అంటంది నాకు ఇప్పుడు కాల్షియం ఎక్కువ కాల్షియం ఎక్కువ అని చెప్పేసి అని ఎప్పటి నుంచో అనేవాళ్ళు
అవునవును
అసలు ఆ పిల్లకి కాలంలో కొంచెం కూడా స ఉండదు
ఇప్పుడు వాళ్ళు బలంగా ఉండనికనే ఇప్పుడు లీటర్ పాలు వచ్చేసి ఎంత అసలు కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ మా దగ్గర జనీ పాల మోతం కల్తీ మామూలుగా పాలేరా డైరీ డైలీ తీసుకునే పాలుంటాయి కదా ఉ మేము డైరీ ఫామ్ నుంచి తీసుకుంటాం అన్నమా పాలు డైరెక్ట్ గా వెళ్ళి అన్ని తీసుకొని వస్తారు అంటే అంటే ఇప్పుడు బయట ఎక్కడ తీసుకుంటున్నా పాలల్లో అంతా కల్తీ జరుగుతుంది కదా
అక్కడ బాగుందా
అక్కడైతే మనకి స్వచ్ంగా దొరుకుతుందిరా పాలలో అసలు వాటర్ కలపరు అవును అంటే అక్కడ వాళ్ళు పాలలు వాటర్ కలపరు టేస్ట్ కూడా బాగుంటుంది
ఉఓహ ప్యాకెట్ లక్కనా లేకపోతే వాళ్ళు
అంటే వాళ్ళు అందరికీ అమ్ముతారా అంటే కొంతమందికి సెలెక్టెడ్ పీపుల్స్కి అమ్ముతారు అన్న మాట
ఆహా పాల ప్యాకెట్ లెక్క ఉంటదా అంటున్నా
విడిప్ ప్పాలే గానీ కి లీటర్ కావాల్సి లీటర్ అట్లా పోస్తారు
ఓహో
అదేదా మరి ఈవినింగ్ అట్లా ఒకసారి రా మరి ఆఫ్ టూ నైన్ ఈవినింగ్ అన్న ఓకేనా
ఆ సరే సరే వస్తక్క
ఆ సరేలే